అవునారా
ఆయ్ బాగునా మీరు బాగున్నారా
బావున్నాం బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు పని అంతా అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా మీరేం చేస్తున్నారు
ఏం లేదు నా పని ఇంకా అయిపోయింది పొద్దున టిఫిన్ చేస్తాం ఇప్ ఇప్పుడు వంట చేయలే
అవునా
ఆ
ఆ ఏం టిఫిన్ చేసిండ్రు మార్నింగ్
పొద్దున ఇడ్లీ చేసిన
ఆ
ఆ ఇడ్లీ చేసి మొత్తం పనులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వంట చేయాలి హుమ్ టిఫిన్ చెయ్ ఇప్పుడు ఏమైనా చెయాలి ఇప్పుడు టమాటా చట్నీ లేకపోతే అన్నం
ఆ ఆ ఆ
హుమ్ మీరు చేసిర టిఫిన్ తిన్ను పొద్దునా
టిఫిన్ చేసినాం ఇప్పుడు లంచ్ చేయాలి మా ఈ లంచ్ కోసం చేయాలి ఇక లంచ్ వన్కి చేస్తాం లంచ్
అవునా హు క మరి పిలలు పోయి రైస్
ఆ పిల్లల ఎల్లిన్రు
ఆ
ఉ ఇంకా ఏం నడుస్తుంది మికు వంటలు బాగొచ్చా
ఆ అ వంట రా వస్తది చేస్తాం మస్తు బిర్యానీ చేస్తా స్తమ్ భగర రైస్ చేస్తమ్
ఆ
మీరు మీకస్తదా
ఆ వస్తాయి అన్నీ
అవునా
హ్మ్మ్
మరి ఇప్పుడ ఎం చెస్
అప్పి బిర్యానీ బి బిర్యానీ ఎట్లా చేస్తారు చెప్పవా ఒకసారి నాకు సరిగా రాదు
అవునా ఫస్ట్ వచ్ చికెన్ని మ్యాగ్ నేట్ చేసుకోవాలి
ఆ
ఆ తర్వాత ఆ బాస్మతి రైస్కిి నాన పెట్టాాలి తర్వాతా ఊ చికెన్ మ్యా చేస్తం గదా మనం
ఆ మ్యాగ్నేెట్ చేసిన చి చికెన్ లో ఏమేమి ఎయ్యాలి
మ్యాగినేట్ చేసిన చికెన్ లో అది పసుపు కారం ఉప్పు ఆ బిర్యానీి ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా అవి చెక్కలు ఆ బిర్యానీ ఆకులు
మ్
ఆ అవి వేయాలి పెరుగు వేయాలి
మ్మ్
ఆ ఆ అవన్నీ వేసి చేయ్యాలి తర్వాత మాగనెట్ చేసిన చికెన్ లో ఆ రైస్ పెట్టాలి ఒక చు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినాంక వేసేయాలి తర్వాత దమ్ చేసేసి అయిపోయింది బిర్యానీ
ఆహా అంతే ఉంటదా ఇంకా ఏముం గదా
అన్ నేనైతే అంతే చేస్తా
అవునా
ఆ మీరు ఎట్లా చేస్తారు
నేను అట్లానే చేస్తా కానీ ఆ అది మ్యాగ్నేట్ చేసేటప్పుడు అన్ని వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి పెరుగు వేసి కాసేపు ఒక ఆఫ్ ఫెన్ అవర్ అట్లా నానానిచ్చి తర్వా
ఫ్రిడ్జ్ లో పెడతావా బయట ఎ పెడతావా
ఊ
ఫీడ్జ్ లో పెడతావ బైటనే పెడతావ
ఆ బయటనే పెడతా అప్పుడప్పుడు ఫ్రీజ్ లో పెడ్ త తర్వాత అన్నం కాస్త ఆయన నేను అది మళ్ళీ కూర తాలింపు ఏస్తా చికెన్ని మ్యాగినేట్ చేసిన చికెన్ని అంటే కొం కొం సూపస్ తే ఆ సూప్ తోనే తినొచ్చు కదా కొంచెం సూప్ చేస్తా కొంచెం పక్కక్ దీసేసి ఏ అది బిర్యానీ కని తినొచ్చు కదా మళ్ళీ ఇంకా ఏంది వేరే వండేది అ నడ్ అ కొంచెం సూప్ తీసేస్ అ మళ్ళీ ఆ పీసెస్ అన్ని ఆ రైస్ లో వేసేసా బిర్యానీ రైస్ లో
అవునా ఎప్పుడనా జేష్ణవా
ఆ చేస్తూ ఉంటా చాలా సార్లు
అవునా అప్పుడు అప్పుడు చేస్తూ ఉంటారా
ఆ అప్పుడ అప్పుడు చేస్ వంటా
ఓకే
అదే ఇష్టపడతారు కదాయక
అవును
కాని మనం ఎంత బాగా చేసినా గాని బయట దాని లాగా టేస్ట్ అయితే ఇంట్లో రాదు
రాదు రాదు
ఏదైనా సరే మనం బయట చేసిందే బాగుంటది బయట నుండి తెచ్చుకునది బాగుంటది
బాగుంటది వాళ్ళు ఏమేస్తారో బయట
పెషల్ మసాలాస్ ఏమన్న ఉంటాయో ఏమో మనకు తెలియనివి
అట్లానే కావచ్చు మరి స్పెషల్ మసాలాలు ఉంటాయేమో వాళ్ళకి
ఆ వాళ్ళ టేస్ట్ మనం ఇంట్లో ఎంత బాగా చేేసినా రాదు కొంచెం బా టేస్ ఉంటది కానీ వాళ్ళ టేస్ట్లా వాళ్ళ చేసిన దాని లాగా టేస్ట్ రాదు
రాదు ఊ ఇంకా మరి
ఇంకా చెప్పాలి ఇంకా స్వీట్స్ ఏమేం చేసరు మరి స్వీట్స్
స్వీట్ అయితే ఏం చెయను నేను మీర్ చేస్తరా
ఆ చేస్త అప్పుడ అప్పుడు క్యారెట్ హల్వా మళ్ళీ ఇంకా మా దాంట్లొ బర్ఫీ చేస్తరు బర్ఫీ ఆ ఎ ఇంకా పల్లిపట్టి గులాబ్జామున్ అలా బర్పిసెస్
ఆ మీరు ఎట్ల చేస్తారు బరిపి
నేను అదే పాకం పడతారు కద అ ఆ కొంచెం పాలేస్త
అవునా పల్లి తోని చేస్తారా
ఆ
ఆ మే మింకా పల్లితోనే చేస్తాం హ
అది పాకపు మంచిగ అయినాక ఆ తర్వత చేసి ఉమ్ పల్లీ లేస్తే ఒక ఒక ట్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతది ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతది
ఓ ఒన్ గా చెప్ పాకం ఓన్లీ పాలతోనె చేస్తరా లేకపోతే వాటర్ కూడా వేస్తారా
పాలె పాలే వేస్తా ఓన్లీ అంటే ఏదైన ఇప్పుడు మనకు అందుబాటులో పాలేకపోతే వాటర్తోని
ఓకే ఓకే చక్యరేస్తారు గడా
ఆ చెక్కర వేస్తాం సేమ్ ప్రాసెస్ పల్ పల్లపట్టి లానే ఉంటా గదా ప్రాసెస్ కానీ ఇది చ చక్కర్ తో చేస్తాం అది బెల్లం తో చేస్తాం అంతే అంతే డిఫరెంట్
అవున
ఉమ్
ఉహ్ మరి ఇప్పుడూ లంచ్ ప్రిపేర్ చేసిరా
ఆ ఇంతకు ముందే కుకింగ్ చేసిన
అవున నా
రైస్ అదేంటి పుంటి కూర పప్పు
అవునా
ఆ
ఇంకా ఏంది మరి
ఇంకా చెప్పాలి రానువే
టెంపుల్ కి పోయచ్చరా మరి ఈ రోజు పొద్దున
ఈరోజు వెళ్ళలేదు, రేపు వెళ్తాయి ఇగా నిన్న వెళ్ళిన ఈరోజు అంటే ఇంట్లో పని ఉండే, ఇక అందుకే వెళ్ళలేదు. కొంచెం లేట్ అయిపోయిం మళ్ళీ ఇంకా లేటుగా వెళ్తే బాగుండదు కదా
ఓకే మీ సైడ్ పండుగలు ఎట్లా జరుపుకుంటారు దీపావళి కానీ పొలాలు కానీ
మా సైడ్ బాగా మంచిగా చేసుకుంటారు దీపావళికి అయితే బాగుంటది ఇంకా గ్రాండ్ గా చేసుకుంటారు సిటీలో కదా
మీ సీటీలోనే ఉంటారా
ఇటిలోనే ఉంటాం
అటే జ అంటే జరుపుకుంటారా ఇటు విలేజ్ కి రారా
విలేజ్ కి అంటే విలేజ్ కి ఏం రాను అప్పుడప్పుడు ఏమన్నాం మ్యారేజెస్ ఉంటేనే వస్తాం ఇంకేమనా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే వస్తాం స్పెషల్ గా ఆ ఫెస్ట్ ఫెస్టివల్స్కి ఏం రా మేము
అవునా
మ్
మరి ఇప్పుడు హోలీ ఆడింద్రా మంచిగా కలర్ వేసిరా రంగులు
హోలీ మేం సరిగా జరుపుకోలేదు ఎందుకంటే అమాస్ అది గ్రహణం వ
ఓకే ఓకే గ్రానం వచ్చి
అందుకే ఎవరు సరిగా జరుపుకొ అక్కడ
అవునా
మామూలుగా ఆడిన్రు మేమైతే ఆడలేదు మా పిల్లలు నేను ఆడలేదు కానీ ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకోపోయి ఆడుకున్నారేమో వాళ్ళు
అవునా మరి మీ హస్బెండ్ పోయినరా ఆఫీస్ కి
ఆ వెళ్లిపోయిండ్రు ఆఫీస్కి
మరి ఎట్లా లంచ్ తీసుకెళ్తారా మధ్యాహ్నం ఇంటికి వచ్చి తింటారా
లంచ్ తీసుకెళ్తారు కొంచెం దూరం ఉంది
దూరము ఉందా
మ్మ్
మ్మ్ మ్మ్ ఓకే పిల్లలింకా టిఫిన్ తీసుకెళ్తారా
ఆ పిల్లలు కూడా తీసుకెళ్తారు
ఓకే ఇప్పుడు ఇంట్లో ఒక్కరే ఉంటారా మీ డు
ఊ ఒక్కదాన్నే ఉంటాడి అంతా ఇగా
హవునా
ఊ
పిల్లల్ని పంపి మంచిగా పని చేస్ తావా
ఆ పని చేసుకోవాలి కదా మరి ఎవరు చేస్తారు
హౌ పని చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటావు కదా
ఆ పడుకుంటా నేను కంపల్సరీ పడుకుంటా మధ్యానం
మధ్యానం పడుకుంటారా
ఆవచ్చేస్తాది నిద్ర టోమేటిక్లీ అది డైలీ అలవాటు ఐయిపోయింది కదా
అవును
పని అంతా ఐపోయినం ఆహా ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు పడుకోవాలి అని
ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తది కదా ఊ నాకు కూడా అట్లానే అన్పిస్తాది
ఇగ ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళలకు హౌస్ వైఫ్స్ కి ఆదే ఉంటాది ఇగ కొంచెం పని అయిపోయినంక రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు ఉంటాది
అవును
మ్
మ్
ఇంకా ఏం చేస్తారు
ఇంకా ఏం లేదు ఇప్పుడు రే ఇప్పుడు ఖాళీగా కూర్చొని ఉన్నా
అవునా
మ్ మీరేం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్
ప్రజెంట్ నేను కూడా కూర్చొని ఉన్నా ఆహా ఇంకా ఏం ఇక పడుకుందాం అను అనుకున్నా కానీ లంచ్ చేసినాక తర్వాత చూద్దాం లే అని ఇక పడుకోలేదు ఈ మొబైల్స్ లో సీరియల్స్ చూస్త అత్తన్నా
అవునా సీరియల్ చూస్తారా మీరు సీరియల్స్ చూస్తారా మీ రు
అంటే స్పెషల్ గా ఏం చూడను గాని ఏదైనా మంచి సీన్ కనిపచ్చి కనిపించింది. అనుకో యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు